హలో! హాయ్
హాయ్ నమస్తే అండి.
నమస్తే అండి బాగున్నారా?
ఆ బాగున్నారండి మీరూ
ఆ నేను కూడా బాగున్నానండీ.
ఏం చేస్తున్నారండి మరి? ఏం లేదండి ఊరికే కూర్చొని ఉన్నా.
ఆహా! తిన్నరా?
ఆ అట్ల చెయ్యాలి ఇంకా ప్రిపేర్ అయితే చేసినా
ఆహా!
బీరకాయ పప్పు చేసినా ఇప్పుడే.
అవునా
మీరేం చేసారు మరి ఆ
పిల్లలు తిన్నారా?
పిల్లలు లేదు వాళ్ళ డాడీ ఇప్పుడే బయటికి తీసుకెళ్ళిండు బేకరీకి వెళ్తాం బేకరీకి వెళ్తాం అంటే తీసుకె ళ్ళిండు ఇప్పుడే
అవునా అవునా అయ్యో మరి అది తినొచ్చి మళ్ళీ ఇట్లా అన్నం తింటారా వాళ్ళు ఇప్పుడు.
ఆ ఇప్పుడు తినరండి వాళ్ళు తినే వరకు నైన్ అవుతాది ఎయిట్ థర్టీ నైన్ అయితాది.
అవునా
మ్
నేను కర్రీ కవాబ్ ఇంకా టమాటా చేశానండి నేను ఆ కాాపి బకా రక్తుూలా ఉ హ ఇంకా చెప్పండి ఇంకేంటి విశేషాలు.
ఇంకా ఏంటి ఇది మీ పక్కన వేరే వాయిస్ వినబడుతుందండి.
అవునవునండి సర్లేండి నేను వెనకాల వెళ్తా వెళ్తాను ఓకే ఇప్పుడువస్తుదా నీకు
ఆ ఇప్పుడు అంటే మీ పక్కన వాళ్ళది సౌండ్ రావట్లేదండి ఇప్పుడు ఇప్పుడు మీ వైస్ ఏ వస్తానంది ఆ
ఆ ఆ అవునా ఓకే ఇంకేంటండి ఈరోజు పంపించండరా పిల్లలకి ఆ మా సైడ్ వెదర్ అంటే ఎక్కడండి ఆ పంపలే
పంపలేదు
ఆ ఇరో ఫస్ట్డే ఎందుకులెండి ఇంకా రేపటి నుంచి పంపుతరేమోకదా అవును
ఆ రేపటి నుంచి లేకపోతే ఇక ఈ మొహ్రాం ఫెస్టివల్ ఉంది కదా ఇక మా మొహరం ఫెస్టివల్ అయిన తర్వాత అయినా పంపిస్తాయి ఇక అన్ని తీసుకోవాలి కదా వాళ్ళు ళ్లకు బ్యాగ్ యూనిఫార్మ్ బుక్స్ అన్ని తీసుకొని పంపి పపిస్తేనే అది మాకు కూడా మంచిగా అనిపిస్తుంది అవునా కాదండి అవన్నీ లేకుండా ఉట్టిగానే పంపిస్తే వాళ్ళు కూడా ఏమంటే వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు మా కూడా కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తాది సార్ వాళ్ళు అంటుంటారు బుక్స్ తీసుకోలేదు బుక్స్ తీసుకోలేదు అంటుంటారు అట్లానే ఇప్పుడు ఆలోచిస్త లేనిగా మొహరం ఫెస్టివల్ అయినాతా అవన్నీ తీకొని అప్పుడే ఇక డైరెక్ట్ పంపిస్తా అని ఆలోచిస్తున్నా
అవునా మీరు జరుపుకుంటారా మొహరం ఫస్ట్ డే నుంచి జరుపుకుంటారా మొహరం
ఆ అంటే మేము ఫస్ట్ ఏం కాదండి ఆ మా మమ్మీ వాళ్ళయితే ఫిఫ్త్ రోజు ఏమంటే ప్రార్థన అంటే చేసి స్తారు ప్రేయర్ చేస్తారు పాత్యయ ఇయిపిస్తారు సిక్స్త్ డేడ్ రోజు మలీదా చేస్తారు ఇక సెవెంత్ డే రోజేమో కిచిడి మలీదా ఆ షర్బత్ ఇది చేస్తారు
అవునవును నా టెన్త్ డే వరకు
నైన్త్ వరకు మా అత్తమ్మ వాళ్ళు చేస్తారు నైన్త్ ఒకటే మా అత్తమ్మ వాళ్ళు చేస్తారు
ఆహా అవునా
సిక్స్త్ డే మా అమ్మ చేస్తది
ఆహా అంటే అప్పుడు నాన్ వెజ్ తినొద్దు అంటారు కదా అలానే మ నాన్ వెజ్ తినకుండానే ఉంటారా
సో ఇగా రేపు మా చాంద్ర రేపు మా చాంద్రాకి అయితే మా చాంద్రాజ రోజేమో స్ట స్టార్టింగ్ అన్నట్టు మేము నాన్ వెజ్ తిన తినకుండా ఉండడం
అవునా ఇగ అప్పటి నుంచి తినారా మీరు.
ఆ తినాలి ఇగా, డైరెక్ట్ టెన్ వరక్ తినారు మొహరం టెన్ రో వరకు.
అవునా, మీరు గుడా అట్లనేనా, అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు గుడా అట్లానే ఉంటారా.
ఏంటిది.
అంటే నాన్ వెజ్ తినకుండా మీ మమ్మీ వాళ్ళు ఉంటారా, లేకుంటే మీ అత్
లేదు అత్తయ్య సైడ్ వాళ్ళు గుడా ఉన్ టారు, మా మమ్మీ వాళ్ళు గుడా ఇద్దరు ఉంటారు.
అవునా.
అవును, మీరుంటారా అట్లా మరి.
మేము అట్లుండమండి, మేము సెవెంత్ డే నుంచి తినం.
సెవెంత్ డే నుంచి తినారా.
ఆ సెవెంత్ డే రోజు షర్బత్ అధ్యస్థం. ఆ రోజు కిచిడీ ఏ చేసుకుంటాం సెవెంత్ డే. మళ్ళీ నైన్త్, టెన్త్ ఈ త్రీ డేస్ చేసుకుంటాం మేము అలా. ఉమ్
పుదీన.
అంతే మా అప్పుడు తినం, అవును. ఇప్పుడు సారి
ఎక్కడికి అండి.
ఇట్లా సవారీల దగ్గరికి వెళ్తారా.
అంటే చేయమండి ఇంట్లోనే ఇగా చేసుకొని తింటాం. ఇగా ష్ తర్వాత అనేది పంచుతం ఇగా అంతే.
ఆ మామూలుగా ఇంటి దగ్గర చేసి అందరికి పంచు,
పంచుతం ఇగా అంతే ఇగా.
ఆహా
ఉమ్
ఇగా ఏంటంటే మేము ఇక్కడం ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర, అలా వెళ్ళడం సవారీల దగ్గర చెయ్యరు. మా మా మమ్మీ వాళ్ళది కొంచెం పల్లెటూరు కాబట్టి, అక్కడ వెళ్తాం మేము సవారీల దగ్గరికి.
అవునా.
కాబట్టి మేము మొహరంకి ఎప్పుడు కూడా మేము అటే వెళ్తాం. అవునవును, అక్కడ ఏంటంటే అంటే మా ఆ మామయ్య వాళ్ళ కొడుకుకి కూతురు పుట్టింది, అవును. తనకి వెంట్రుకలు గుడా తీస్తున్నారు ఈ సంవత్సరం. ఉమ్
ఆహా
కాబట్టి, అక్కడ సవారీల దగ్గరికే అవును, అక్కడ తీసుకెళ్ళి తీస్తారన్నట్టు వెంట్రుకలు.
అవును. కొంతమంది ఏమో ఇగా, సంవత్సరం లోపు తీస్ స్తారు. కొంతమంది ఏమో మూడు సంవత్సరాల వరకు తీయరు. ఉమ్
అవునవును
మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో మూడు సంవత్సరాల వరకు తీయ్ తియరు
అవునా అప్పటి వరకు వెంట్రుకలు బాగాయితాయి కదండి పిల్లలు చికాకు పడరా
అట్లనే అంటే వాళ్ళ దాంట్లో అదే పద్దతి ఉన్నది అన్నట్టు ఇక పాతకాలం నుంచి అత్తమ్మ అత్తమ్మ తర్వా అప్పటి నుంచి అట్లేనే నడుస్తుందట అది
అవునా ఆహా
టరు వాళ్ళు డైరెక్ట్ మో ఏమంటే ఆడిపిల్ల అయితే ఏమో బిజగిరికి తీసుకెళ్తారు. ఆ ఏమంటే ఇగ జుట్టు పెట్ తే నాగ్పూర్ కి తీసుకెళ్తారు ఆడపిల్లకి మోగ పిల్లల అయితే ఏమో నాక్ పూరికి ఎంట్రీకాలు తీస్తారు. గిర్ ఈడు కొచ్చి జడా తీస్తార అన్నట్టు
ఆహా! ఈల్ అపోజీటా
ఆ అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ ఇట్లనే చేసిందట
అవునా
పద్ద్తి మేం కూడా చేసినాం ఇక మా పిల్లలు ఏం చేస్తారో తెలిదు ఇగ
ఇగా చెప్పాలి మనం ఇప్ ట్లా చేయాల అట్లా చేయని మనం చెప్పితే
చేయాలి ఇగ ఆళ్ళు
ఆ
ఇంకా చెప్పండి.
ఇంకా ఇంకేంటంటే వర్షాలైతే
కరెక్ట్ అప్పుడే ఏంటిది అండి
ఆహా వర్షాలు ఈ సారి లేవ్వు కదా అని చెప్తున్నాను.
ఉ అవునండి వర్షాలు లేవు ఫుల్ ఎండలు ఉన్నాయి చెమటలు అయితే ఫుల్ వేస్తున్నా యి పిల్లల పాపం మా పేరు చిన్న బాబు గదా చెమట కాయలనైనా మొత్తం ఎండలో తిరిగి
అయ్యో అవును ఆడుకోవడం
ఆ ఇగా జరం కూడా వచ్చింది గట్లనే చూపించి మెడిసిన్ తీసుకొచ్చుకుంటా అని ముగ్గురిని బట్టుకొని వెళ్ళిండు వాళ్ళ డాడీ
ఆహా! అవునా ఉహుం మీ మమ్మీకి ఏంటండి ప్రాబ్లం మరి ఇప్పుడు నార్మలే ఉందా అంతా
అలే తమ హైండ్ లో ఇన్ఫెక్షన్ అయింది. అది తక్కువనే అయితలేదు అన్ని హాస్పిటల్స్ తిరిగినాం. మంచిర్యాలలో వేరే హాస్పిటల్ కూడా వెళ్ళినాం. మళ్ళా ఈ హాస్పిటల్ డీటెల్ ఇంకొకరిచ్చిళ్ళు ఈ హాస్పిటల్ మంచిది ఇక్కడికి వెళ్ళండి ఇది స్కిన్ స్పెషలిస్టే అని మమ్మియా అవును మెట్ల నుంచి కింద పడ్డారండి మెట్ల నుంచి కింద పడినప్పటి నుంచి మోకాల నొ ఫుల్ అయింది ఇగ ఉమ్ ఉమ్
అయ్యో ప్పలిగా
అవును ఇగ ఇగ చూసుకోవలి ఇగ అవును ఇగ దగ్గర దగ్గరే ఉన్నదండి మ మమ్మీ వాళ్ళ ఇల్లు దగ్గరే రే కొన్ని ఇల్లులు ఉన్నాయన్ కొండంతె పది ఇల్లులు దాటినంక నా ఇల్లు అన్నట్టు ఓ మేనత్ త్త కొడుకే అన్నట్టు
అవునా అ
మ్
అనా అట్లా అయితేనే వేరే వాళ్ళయితే ఎందుకు విళ్ళని తరు న వాయిసు మీ సరిగ్గా రావట్లేదా స్ట్రక్ అవుతుందా
హలో
ఆహా
అండి మీకు నాకు కు మోరం గురించి తెలిసింది ఓ కే మరి
డి ఓకే అండి బాయ్
ఓకే ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ
ఓకే ధన్యవాదాలు